విన్పిస్తుందాండి
ఆ వినిపిస్తుందండి మీకి
వినిపిస్తుందండి ఎలా ఉన్నారు.
బాగున్నామండి మీరెలా ఉన్నారు.
నేను బాగున్నానండి తిన్నారా?
ఆ తిన్నామండి మీరు
నేను ఇందాకే తిన్నా నన్ననే
అవునా ఏం తిన్నారు?
ఆ అన్నం పప్పు అండి గోంగూర పప్పు
అవునా
ఉమ్ మీరేం చేశారండి.?
చట్నీ వైట్ రైస్ అండి
హ ఇంకేంటండి
అయినా నైట్ టైం కీ సమ్మర్ లో ఎక్కువ ఫుడ్ తినమండి. ఎక్కువ ఏదో ఒక ఫ్రూట్స్ తినేసి లేదా జ్యూస్ తాగేసి పడుకుంటాం.
ఆ ఇంకా కొన్నిసార్లు చల్ల వాటర్ తో కూడా క ఎక్కువ ఆ కడుపు నింపుకుంటాం మా ఫుడ్ కన్నా అవే సరిపోతది
ఉమ్
ఉం
ఎక్కువ ఏదో ఒక జ్యూస్ అయినా లేద ఇద ఒక ఫ్రూట్స్ అయినా తింద
అవునండి లిక్విడ్ ఐటెమ్స్ ఏదైనా చల్ల చల్లగా అట్లా తా తాగాలి తినాలి అనిపిస్త సమ్మర్ అంటేనే మాంగోస్ అండి అప్ప
అవునండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అంట్టేమి కానీ మ్యాంగోస్ తక్కువ కనిపిస్తాన్నాయి. ఇంకా ఆ సీజన్ ఇంకా రాలేదనుకుంటా
ఉమ్ అవునండి ఆ ఏప్రిల్ మే జూన్ ఆ మేలో ఏప్రిల్ మేలో వస్తాయి. అనుకుంటా కదండి
ఆ అవునండి అవును కానీ ఇప్పుడున్నది అంత టేస్ట్ ఏం ఉండదండి.
ఆ అవునవును అవునండి. ఆ మీకు రాయిష్టమా ఫ్రూట్ ఇష్టమన్డిలై ఆ మాగిన పం పండిష్టమా రాకాయ పచ్చికయ ఇష్టమా అండి.
నాకీ మాగిన పండే ఏక్కువిష్ ష్టమండి బాగా కట్ చేస్కోకుండా ఒక కాయ మొత్తం తినాలంటే బాగా ఇష్టం అండి.
ఆ అవ్ చానా బావుంటదా ఫీల్
అవునా తిన్నార అండి మీరు ఎప్పుడైనాలా
హా అయ్యో ఎందుకు చిన్నప్పుడు ఇప్పుడు కూడా సంటైమ్స్
మ్మ్
అయినా అట్ల తింటేనే బావున్టదా
ఒక సాటిస్ఫాక్షన్ అండి పూర్తిగా అమ్మ మ్యాంగో తిన్నా మామిడి కాయ తిన్నామనే ఫీలింగ్ ఒస్తుం
అహహ అవును నిజంగానే ఫుల్ సాటిస్ఫాక్షన్
నా కట్ చేస్కొంతింటే కట్ చేస్కొంతింటే నాకేం పె తిన్నా అసలు నాకి మ్యాంగో తిన్నట్టే అన్పియదు
హా నిజమే అండి అది కూడా నేను కూడా ఈ ఈ ఫీల్నీ ఎక్స్పీరియన్స్ చేస్నాను.
ఊ
మ్యాంగోస్ లో కూడా మరి టైప్స్ ఉంటాయి కదండీ.
అవునండి ఏదో ఆ ఇదీ ఆ ఏమంటరూ బెమిసూ నాజీ అయేదో అన్నీ టైప్స్ ఉన్నాయండీ కానీ మన మ్యాంగో ఉంటది ఊరగాయ వే స్తమే అది అది ఏమంత టేస్ట్ ఉండదండి అది పచ్చిదే ఆ టేస్ట్ ఉంటది కాయీ మాగితే అది టేస్ట్
అవున అవునండి నేన్ ఆ అంటే కొంచెం పుల్లగొస్తుంది కదండి
అవును అంటే కాయ గూడ అది అప్పుడే గుర్తు పట్టేయొచ్చు కొంచెం స్ట్రైట్గుంటా
ఆ కరెక్ట్ అవునండి ఆ స్ట్రైట్ గా ఉంటుంది లేంత్ గూడా ఎక్కువున్టుంది.
అవును ఆ ఇది నార్మల్గా ఆ ఇవయితే చిన్నగుం టై గుండూగున్టాయండి ఇట్లా
అవును ఓ ఎస్ ఆ ఇది విడ్త్ ఎక్కువున్టది అది ఇ నాటి అయితే లెంత్ ఎక్కువున్టది.
ఆ అవునండి.
ఆ అదే ఆ అదె విడ్త్ ఎక్కువుండేదే బెన్నిసాదేదో అదే తియ్యగా ఉంటాయి కదండీ బాగా
ఆహా
హ్మ్మ్ అయిన
అవ్వీ నాకు తెలిసి నార్టి అంటారండి.
నాటిినా
నాటినో యేమో సంథింగ్ నాకే అంత తెలీదు హ
అనుకున్నా అండి
ఏమో నువ్వు అలా అనుకున్నావ్ నేను ఇలా అను కున్న హా హా ఏదైతే ఏం లే ట మనకి ఫ్రూట్ ప ఇట్లగే ఏది ఎట్లుంటదో అదేం టేస్ట్ ఉంటదని మనకి తెలుసు
తెలుసు ఆ అది అయిన చిన్నప్పుడే బాగొస్తుండేన్డీ అంటే ఊర్లలోకి కొంచెం కాస్ట్ కూడా తక్కువే ఉండే అ టే మనం కాలేజ్ డేస్ ఇంటర్ అట్లున్నప్పు
ఇప్పుడు ఇప్పుడు మనం కొంటే టౌన్ లోనే కొనాళ్ళ కేజీలు కేజీలు అందులోనూ ఇప్పుడేమి చె ట్లల్లో మగిండేటివే మనకేం తీస్కురారు గదా వాళ్ళు ఏదో అన్ని కెమికల్స్ ఏసి ఆ మాగ వేడుతున్నారు సీజన్ వస్తే ఇంక ప్రతోక్క రిం ట్లో ను అవే ఉంటాయండి ఫ్రూట్స్ అయితే మ్యాంగోసే మ్యాంగోస్ ఇష్టపడని వాళ్లంటూ ఎవరు ఉండరు అస
ఎవ్వరుండారు అవును నాకు తెలిసి నిజంగానే ఎవ రుండరు ఆల్మోస్ట్ అందరికి కూడా మ్యాంగోనే ఎక్కువ ఫేవరెట్ ఫ్రూట్ కూడా అయింటది
అవునండి
మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏదండి ఆహా లేదండి మ్యాంగోస్ ఐతే లేదు కానీ మా ఊర్లో ఉన్నాయండి మా ఊర్లో ఉంది ఆ ఒక తోట ఒకరికి ఐ మీన్
మాక్కూడా మ్యాంగో చెట్టు లేదు తోటలు కూడా లేవు గాని మా పెద్దమ్మ వాళ్ళ మా రిలేటివ్స్ అయితరు మా పెద్దమ్మ వాళ్ళకు ఉన్నాయి తోట ఎప్పుడైనా వాళ్ళు పికిస్ తారు
ఆ అట్లుంటే ఇంకేమండి మీ
ఇప్పుడు ఏముందండి బజార్ లో ఒక వంద రూపాయలు మంది కాదనుకుంటే ఒక కేజీ వస్తాయి ఒకరు ఇచ్చే వరకు మనం వెయిట్ చేసే కంటే అది బెస్ట్ కదా
అది బెస్ట్ అవునండి హుమ్ వాళ్ళు ఇవ్వాలి అని మనకి ఆ రావాలి అనే కన్నా మనం తినాలనిపిచ్చినప్పుడు తెచ్చుకొని తింటే అయిపోతది
హ్మ్ అవునండి
మా ఊర్లో కూడా తోటలో చానా బాగుంటాయండి మేము కూడా అంతే ఎప్పుడన్న మేం మా పొలంకి వెళ్ళేట ప్పుడు ఆ సీజన్ అస్తే అక్కడే వెళ్లి కొనుక్కొచ్చుకుంటాం
అవునులే అండి
హూ ఉ
మేం కూడా మార్కె ఇక్కడ ధర్మవరం లో ఒక ఒక సంద్ ఉంది ఆ సందులో అన్ని షాప్స్ మ్యాంగోసే ఉ మ్యాంగోలు ఉంటాయి ఈ సీజన్ వస్తే చాలా బాగుంటాయి అక్కడ టేస్ట్ కూడా ఎప్పుడు బయట కొనము అక్కడే షాప్ దగ్గరికి కేళ్ళి కొనుక్కొనోస్తామండి బయట నార్మల్ గా అమ్మే వాళ్ళు బండి మీద పెట్టుకని ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఏం కొనము
హ అక్కడయితే బ బాగుంటాయి హ అవును కాస్ట్ తక్కువ ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటది అక్కడ
అవునండి
బజార్ ఉ ఆ ఓకే ఆ అంటే మార్కెటా అండి?
ఆ మార్కెట్ అంటే ఒక అంటే ఒక సందులాగా చిన్నదే అండి బజారంటే పెద్దదెం కాదు అది మెయిన్ బజార్ నుంచి మరి కొంచెం ఇట్లా సందులోకి వెళ్ళాలా అక్కడ మ్యాంగోస్ మండీలు అంటారు కదా తోట వాళ్ళతో కొనుక్కొని వాళ్ళు మరి ఇట్లా ము
ఆ తెలుసులేండి చ చనానే పెడతారు అదే చీనికా ఏమండి అట్లా పెడతాంటారు ఉ ఓకే బాగుంటది డైరెక్ట్ తోట వాళ్ళ నుంచి తెచ్చుకున్నట్లే ఉంటది నార్మల్ గా అట్లా బండి వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు ఎక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి ఆల్రెడీ బండి
ఇప్పుడు మొన్న ఫెస్టివల్ అయిపోయింది కదండీ ఉగాది ఉగాదికి మనం సాంప్రదాయంగా ఆ మొదటి పండుగ అని చెప్పి తోరణాలు మామిడి తోరణాలు ఇవన్నీ కట్టుకుంటాం కదా మామిడి ఆకులతో మామిడి తోరణాలు కోసము ఎంత డిమాండ్ అయిపోయిందో తెలుసా మామిడికాయ పీకేస్తారని చెప్పి అసలు తోటవాళ్ళు మామిడాకులనే పీక్కొనివ్వలేదండి
అయ్యో మా ఊర్లో అట్లే ఏం లేదండి అంటే మాది విలేజ్ కదా నార్మల్ గా చేన్లల్లో ఎవరి దగ్గర ఎక్కరన్నా ఒక చెట్టు ఉంటంది కదా నార్మల్ గా పోయి తీసుకొచ్చుకున్నాం
మేము కొన్ని రెండు మూడు కొమ్మలు మూడే మూడు కొమ్మలు అండి ఫెస్టివల్ రోజు యాభై రూపాయల్ బెట్టి
హహా అయ్యో హ్మ్ అమ్ వాటిని కూడా కొనుక్కుంటారని మిమ్మల్ని చూసి అదే మిమ్ మీరు చెప్తుంటే
ఆ మా అమ్మ అంతకు ముందు రోజు వచ్చి కానీ మమ్మని పీక్కారమ్మని చెప్ప పీకిన కూడా అక్కడ మాది మా అమ్మ వాళ్ళది కూడా మా అమ్మ ఉండేది కూడా విలేజ్ లోనే ఏవో ఒకటి ఎక్కడొక్కడ పీకొచ్చు కొన్నాయినా
ఆ చెప్పిండాల్సిందే మరి
మేము మర్చిపోయామా అండి ఇక్కడ ఇంటి దగ్గర ఒకరిది చెట్టు ఉంది ఆ చెట్లో కూడా అసలు ఆకులే లేకోకొండ పీకేసారు మా గేర్ లో గేర్ లో వాళ్ళందరూ ఇంకా మేము ఎందుకులే అని చెప్పి బజార్ కి వెళ్ళి తెచ్చుకున్నాం
ఆ అదే బెటర్లేండి మరి వాళ్ళు ఏమన్నాంటే హ్మ్ అవును
హ
ఈ అయ్యయ్యో హ హ
మ్యాంగోస్ పీకుతారని చెప్పి మామిడాకుల్ని కూడా పీక్కొని ఇవ్వాల
హా వాళ్ళు ఇంక కాపల ఉన్నారాండి
పుట్టపర్తి సైడు బుజ్జేగర్పల్ని మీకు ఐడియా ఉందండి ఆ ఆ రూటు
ఆ ఆ రూట్ లో కూడా చాలా మామిడి తోటలు ఉన్నాయి
అన్ని అసలు నార్మల్ పంటలే పెట్టరండి వాళ్ళు
అన్నీ మామి ఆ మామిడి తోటి అలాంటి తోటలకి మనల్ని వదిలేస్త ఏ ఒక రోజు హబ్బ హ
అంటాం కానీ ఏం ఎక్కువ ఏమి తినలేమండి ఎవర రెండు మూడు కాయల కంటే మనకు ఆశ ఎక్కువ ఆ కడుపు ఛీ తినేది తక్కువ
తక్కువ అవును ఆ ఒక రోజు మనం ఎక్స్పీరియన్స్ చేసినాం మీకు గుర్తుందా అండి
హ్మ్ చేషాం గుర్తుందండి అవునవును
అ అంతే మనం బాగా తెచ్చుకోచ్చు తింటాము అని చెప్పేసి మనకి కావాల్సినన్ని తెచ్చుకుంటాం కానీ దాన్ని
ఆ తెచ్చుకొని అన్ని ఒకసారి కాకపోయినా కూడా మనకు తినాలని పిచ్చన్న పడ
తింటాం ఆ ఎప్పుడన్నా అలాంటి ఈ అవకాశం వస్తదేమో చూడాల
మ్మ్ చూద్దాం అండి
మ్మ్
సరేనండి ఆ ఉ బాయ్ అండి
ఉ